హలో.
హలో.
వినిపిస్ ఆ వినిపిస్తుంది
ఓకే మీకు నచ్చిన టాస్క్ గురించి చెప్పండి మాట్లాడదాం.
నచ్చిందంటే పండుగల గురించి.
రైట్ అయితే మీకు ఏ పండగలంటే ఇష్టము చెప్పండి.
నాకు నచ్చిన పండుగ అంటే మనకూ బతుకమ్మ పండుగా ఎందుకంటే మనక్ తెలంగాణ స్పెషల్ బతుకమ్మనే కాబట్టి బతుకమ్మ పండుగ అంటే ఇష్టం అన్నమాట.
హు హ్మ్.
ఇగ మనం బతుకమ్మ పండుగ అంటే తొమ్మిది రోజులు చేస్తరు ఫస్ట్ రోజు బొడ్డెమ్మన్ అని మళ్ళీ తొమ్మిది రోజులు బతుకమ్మ వేచిన తర్వాత తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అని చేస్తరు ఇగ రంగురంగుల పూలు తీసుకొచ్చి వాటిని ఇక మంచి అందంగా మంచిగా వేడ్చి తర్వాతికి ఇక బతుకమ్మ దగ్గర పెట్టడానికి కొన్ని నైవేద్యాలు కొన్ని రకాల నైవేద్యాలు కూడా జెస్తాం మేము మా దగ్గర అయితే అ తర్వాతకి అవి తొమ్మిది రకాలం అంటే ఇగ తొమ్మిది రకాలు చేసే వాళ్ళు తొమ్మిది రకాలు జెస్తరు ఐదు రకాలు వేసేవారు ఐదు రకాలు కూడా చేస్తారు ఇష్టం ఇగ ఇగ దాని తర్వాత ఇగ బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాతకి దసర ఉంటది
హమ్
ఇగ దస్ దుసర రోజు అయితేనేమో ఇక పాలపిట్టను చూడడం జమ్ చెట్టు దగ్గరికి వెళ్ళడం జమ్మకు తీసుకురావడం అది పెద్దవాళ్ళ దగ్గర ఇచ్చి ఆశీర్వాదం అట్ల తీసుకోవడం ఇక పిల్లల అయితేనేమో అవి మన మంచిగ చదువు హోలే అన్నట్టు అవి బుక్కులలో రాసి పెట్టుకుంటరు
హమ్
ఇగ అట్ల అన్నమాట అంటే ఇగ మనకి ఇగ ఎక్కువ తెలంగాణ అంటే బతుకమ్మనే కదా
ఒకే ఇప్పుడు ఈ జమ్మి చెట్ ట్టు అంటారు కదా ఈ జమ్మి చుట్టు యొక్క ప్రాధాన్యత ఏందన్నట్టు అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది మంచి జరుగుద్దా లేకపోతే దాని వల్ల ప్రయోజనాల్
అంటే కొంతమంది బియ్యం లో కూడా వేసేసుకుంటరు
ఉమ్మ్ జమ్మీ చెట్టు ఆ
ఆ జమ్మి చెట్టు ఆకు అది మంచిదంట
నేను కూడ ఒకసారి ఇది ఒక విలేజ్ లో చూసాను ఒక జమ్మి చెట్టు యొక్క మండనీ తీస్ వచ్చి అక్కడ నేల మీద ఇట్ల నీలబట్టారు పాతి పెట్టి అందర చుట్టూ నిలబడి పంతులు అయ్యాగారుడ పూజలేవో చేసి అందరు దానికి ఆకులు తీసుకుని తెంకోని వెళ్ళారు
హమ్ అయితే కొన్ని ఇప్పుడు మీరు అన్నది కరెక్టే గాని ఇప్పుడు అట్ల కొమ్మ పెట్టిరు కదా వేరే ఊర్లలలో నైతేనేమో ఆస్ అసలు చెట్టు దగ్గరికే వెళ్తరు
ఆహా అంటే చెట్టు ఒకవేళ దగ్గరలో ఉంటే చెట్ చెట్టు దగ్గర వెళ్తారు చెట్లు లేనీ ఊర్లలో ఏం చేస్తారంటె టుదే తీసుకోస్తరు ఒక బండని ఒక కొమ్మని తీసుకొస్తరు ఒకే మరి పాలపిట్ట చూసేది
ఆ రోజే పాలపిట్టన్ చూస్తే మంచిది అట్లాం తరు దసర పండుగ రోజు హమ్ ఇగ పాలపిట్టని చూసిన వెంటనే ఇగ ఇట్లాంవి జమ్మి ఆక ఊ అట్లా తీసుకొని వచ్చి ఇక ఇక మా దగ్గర అయితేనేమో పెద్ద వాళ్ళకి చేతులు పెట్టీ టె ఆశీర్వాదాలను తీసుకుంటారు
ఆహా పెద్ద వాళ్ చేతిలో పెట్
హమ్ ఇంక చిన్న పిల్లలు అయితేనేమో బుక్కులో పెట్టుకుంటరు మంచి చదువు రావాలని
ఏం వంటకాల్ జెస్తరు
ఇగ దసరా రోజు అంటే ఇగ మొత్తం ఇగ నాన్ వెజే ఇగ
ఆహ నాన్ వెజ్ అంటే చికెనా మట్టన్
ఇంగ ఇష్టం ఆ ఎవరిష్టం వల్లది చికెన్ తినే వాల్ చికెను మటన్ న్ తినే వాళ్ళు మటను ఇగ ఇష్టం ఇగ
ఇ హ్ నా ఇష్టం ఉన్నట్టు తింటారు చేస్తారు ఎఓయ్ ఎ ఇప్పుడు మీకు టే అంటే మీకు నచ్చిన ప్ పండుగలంటే బతకమ్మా ఉట్ దసరా ఒగటి
ఇగ బతుకమ్మ దసరా అంతా ఒకటే ఇగ అదు మొత్తం ఒకె ఒకదానికి చెందిందె పండుగ
తొమ్మిది రోజులు కమ్ కంప్లీట్ అయితే ద లాస్ట్ డే దసరా అయితది
ఉమ్ ఇది ఫస్ట్ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత సద్దుల బతుకమ్మ అయిపోయిన తర్వాతకి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి దసరా అన్నమాట
అవునా వెరీ గుడ్ వెరీ గుడ్
ఇగ దాని తర్వాతకి నంటే ఇగ ఇంకా ఉంటాయి పండుగలు అన్ మరి మీకు నచ్చిన పండగెంటి
మాకొచ్చేసి మాకు రంజాన్ పండగ అంటే చాలా ఇష్టము
ఉమ్
ఉమ్ రంజాన్ పండుగ అంటే చాలా ఇష్టం ఈ పండుగలో వచ్చేసి ఈ నెలవంక వెళ్ళిన్ తర్వాత పండగ స్టార్ట్ అయితది అన్నట్టు అంటే నేలవంకని ఆధారం చేసుకొని చెన్ చంద్రుడు ఆకాశంలో కనిపిస్తడు ఫస్ట్ డే ఆ రోజు నుంచి ఎండ్ డే ఆస్ స్ అంటే అమావాస్య అంటే ఒ వన్ మంత్ అన్నట్టు వన్ మంత్ వరకు రంజానే ఉప ఉపవాస దీక్షలు ఉంటాయి
ఆ అంటె ఇగ మీరు ఏమైనా ఇగ అంటే ఇట్లా మామూలుగా తిథులు వారాలు అట్లా కాకుండా ఓన్లీ మీరు చంద్రుని చూసి చేస్తార్ అన్నమాట
ఆహ చంద్రున్ మీదక్ డిపెండ్ అయ్యి చంద్రుడు సూర్య చంద్రుడు అస్తమించినప్పుడు చంద్రుడు ఉదయించ్ వచ్చినప్పుడు ఆ దీని దీని ప్రకారం మేమేం చేస్తాం అంటే పండుగలు చేస్తాం నమాజ్ కూడా దీన్ని ఆచరించి చేస్తం ఉ పొద్దున నమాజ్ ఉ అంటే ఇపుడు రంజాన్లు చేసేది ఏందంటే ముప్పై రోజులు కఠినంగా ఉ ఉపవాసాలు చేస్తాం
అంటే ఇగ మీరు ఏం తినరిగ మొత్తం రోజు మొత్తం ఏం తినకుండా ఉంటారా లేదంటే పండ్లు పాలు అలాంటివి జ్యూసులు ఏమన్నా తిస్
లేదు లేదు ఇక్కడ ఏం జరుగుద్దంటే పొద్ న్న ఉదయం నాలుగు గంట్లకు లేసి నాలుగున్నర వరకు రెడీ అయ్యి నాలుగున్నరకి అప్పుడు అన్నం తింటాం ఏంటిది అన్నం కావచ్చు పాలు కావచ్చు మనం ఇష్టం ఉన్నాయి తినొచ్చు నాన్ వెజ్ కూడా తినొచ్చు అప్పుడు తినేసి వాటర్ తాగి అప్పుడు ఆ స్టార్ట్ అయిది ఉ కోసం ఎప్పుడు నియర్లీ ఫైవ్ అంటే ఐదో ఐదు గంటలలకు అట్లా స్టార్ట్ అయింది నాలుగున్నర ఐదు గంటలకు అప్పటి నుంచి సాయంత్రము సూర్య చంద్రుడు అస్తమించే సమయం ఎప్పుడు ఆరున్నర ఆరు యాభై ఆ ప్రాంతంలో మకు నీళ్లు తాగము నోటిలో ఎటువంటి ద్రవము గాని ఆహారము గాని వేయము అదే విధముంగా మన ఊము కూడా మింగము
ఆహా అట్లు ఉంటరయితే
మళ్ళీ అప్పుడు ఆ ఉపవాసాన్ని విరమిస్తంది ఎప్పుడు ఆరున్నార ఏడు ప్రాంతంలో విర నుించి అప్పుడు ఉపవాసంని ద్రాక్ష పండు మరియు దాని ద్వారా వాటరు అవన్నీ తాగి తిని తర్వాతికి అప్పటి నుంచి ఆహారం ఎప్పటి వరకు మళ్ళీ పొద్దున్న వరకు మన ఇష్టం ఉన్నట్టు తినొచ్చు
అంటే మీరు అదే ఇ మీరు అన్నది ఏంటిదంటే చెంద్ ద్రుడు ఇప్పుడు సూర్యోదయం మొదలుగానించి సూర్యుడు మళ్ళీ అది అస్తమించేదాక మీరు ఏముట్కోరు
అయే ముట్కోము
ఇక చంద్రుడు వచ్చిన తర్వాతనే తింటారు అన్నమాట ఏదినాలన్నా ఇగ
ఆ చంద్రుడు వచ్చిన తర్వాత తింటాం చంద్రుడు వచ్చిన తర్వాతే తింటాం ఎందుకంటే అంటే అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డే కంప్లీట్ ఇద్దండ ఇట్లా ముప్పై రోజులు చేస్తాం మేము
ఆ
ముప్పై రోజుల పాటు కంటిన్యూగా ఉపవాసాలు చేసి ముప్పై రోజు అప్పుడు మేము ఓ రంజాన్ చేస్తాం రంజాన్ అంటే ఏంటిది కొద్ రంజాన్ అంటే ముస్లింలలా పెద్ద పండగన్నట్లిది ముస్లిం మతలకు సంబంధించి అక్కడ పొద్దున్నే లేస్తాము లేచి రెడీ అయ్యి పొద్దున్నే రెడీ అయ్యి స్నానాలు చేసి కొత్త బట్ట టలు ధరించి దుస్తులు ధరించి ఇంట్లో సేమియా పాయసమంటారు కదా సేమయా సేమియా పాయసాలు చేస్తారు చేసిన తర్వాత బిర్యానీ వండేవాళ్ళు బిర్యానీ వంటారు బగార అన్నము చికెన్ మటన్ వండుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టమున్నఎయిర్ వండుకుంటారు వండుకని పొద్దున్నే రెడి అయి నమాజ్ కు వెళ్తారు నమాజ్ వెళ్ళి అందరు కలిసి అంటే ఇప్పుడు నార్మల్ టైమ్ లో మస్ చిర్లలో నమాజ్ చేస్తారు రంజాన్ అప్పుడు ఏం చేస్తారంటే పండగలకి ఈద్ గాని ఉంటుంది ఈద్ గా అంటే ఒక పెద్ద ప్రదేశం అందులో అందరు కలిసి ఒకే దగ్గర నమాజ్
అంటే ఇక మీ అంటే ఇప్పుడు మీరన్ ఇప్ ఇట్లా అంటే మీ క్యాస్ట్ వాళ్ళు మొత్తం
ఆ మా క్యాస్ట్ వాళ్ళు ప్రతి మసీదు నుంచి ఇగ మసీదులల్ల చేయకుండా అందరూ ఒకే దగ్గర ఊరంతా కలిసి ఓ ఒకే దగ్గర ప్రార్థన చేస్తారు ఒకవేళ ఊరు పెద్దగుందనుకోండి జనాభా పెద్దగా ఉంటే ఊరికి రెండు మ ఈద్గా అనే ఉంటాయి ఈద్గాలు అంటే ఏంటిది ప్రత్యేకంగా ఒక గ్రౌండ్ ఉండిద్ది నమాజ్ ని చేస్తారు అందరు కలిసి ఇది ఈద్ కి నమాజ్ అంటారు ఈద్ కి నమాజ్ అంటే ఏంటిది పండుగా నమాజ్ బట్ టిఫన్ పండుగ నమాజ్ కి ప్రత్యేకత అన్నట్టు ఆది ఈ నమాజ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మా యొక్క అంటే చనిపోయిన పెద్దలు ఉంటారు కదా స్మశాన వాటిక పోయి వాళ్లకి పూలు సమర్పిస్తాం పూలు సమర్పించి పూ పూజ కూడా కాదు ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళకి ఆ సమాధి చేస్తాం కదా అక్కడ పోయి వాళ్ళకి పూలు ఎక్కించి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కోసం ప్లేయర్ చేస్తాం అన్నట్టు భగవంతుడా వీళ్ళు మంచిగా ఉండాలే అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఒక అంటే పరలోకం ఉంటదని కదా ఆ లోకంలో వీళ్ళు మంచి మంచి గుండాలే అన్నట్టు వాళ్ళకి ప్రేయర్ చేసి అక్క నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర చుట్టాలు వస్తారు వాళ్ళ కొన్ని అలైబాలు అంటే కలుస్తారు కలిసిన తర్వాత ఆ అన్నాళ్ళు భోజనం చేస్తారు మధ్యాహ్నం పూట
ఆ అంతేగా మీరు అంటే మీరు ఇప్పుడు మీ అంట్ అంటే మీ దాంట్లోనే కాకుండా ఇప్పుడు నైవేద్యాల ఇప్పుడు పాయసం అన్నారు కదా అట్లా కాకుండా మీరు బయటి వాళ్ళు వచ్చినప్పుడయినా బయటి వాళ్ళకి కూడా ఇస్తారా!
గించి బయట నుంచి చుట్టాలు చుట్టాలు వస్తారు ఫ్రెండ్ ఫెండ్స్ ని పిలుస్తాం ఫ్రెండ్స్ నీ ఇన్వైట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫ్రెండ్స్ కూడా అదే రేపు మా ఇంట్లో ఓ ఈ రంజాన్ పండుగ దావత్ ఉన్నది మీరు ఖచ్చితంగా రావాలని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అన్నం తినిపించి పాయసాన్ని తినిపించి పంపిస్తాం. ఎవరైనా ఇంటికి కూడా ఎవరైనా వస్తారు కదా అడగడానికి వాళ్ళకి కూడా ఇస్తాము. ఇంటి పక్కన చుట్టుపక్క చుట్టుపక్క పక్క వారు ఎవరు చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు. అన్ని కులస్తులు ఉండరు అన్ని కులస్తులు ఉండరు వాళ్ళకి ఆ కులాలకి మతాలకి వాళ్ళకి అతీతంగా అట్లా అట్లా ఏం చూడకుండా అందరికి
ఇగా అదే ఎవరు అంటే కుల మత భేదాలు లే కుండా అందరిని సమానం
సమానంగా చూసుకోవాలి ఆ రోజు మాత్రం సమానంగా చూస్తాం ఇంకోటి ఏంటి ఇప్పుడు సంక్రాంతి ఉంది సంక్రాంతికి అప్పలు చేస్తే ఏం చేస్తారు మా ఇంటి పక్కన ఉన్నో ళ్ళు మా వాడాల ఉండళ్ళు ఏం చేస్తారు మాకు కూడా వాళ్ళు పంపిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే మనము ఇండియాలో నివాసిస్తున్న వారు ఇండియా అనేది సర్వ మత సమ్మేళనం అంటే అన్ని మతాలు సమానత్వం పొంది ఉన్నాయి ఈడ ఆ ఒక మంచి కల్చర్ చూడడానికి దొరుకుతది మన ఇండియాల
ఊ
చాలా మన యొక్క అదృష్టం మనం ఇక్కడ ఉండడం ఉ
ఇండియాని అంత గొప్ప చేస్తారు అన్నమా తేగా మీ పండగ అదే పండగ చేస్తరిగా
ఆ అదే పండగ ఇంకోటి బక్రీద్ అని ఉంటది ఆ బక్రీద్ కూడా చేస్తాం మా పండుగ రోజు ఏందంటే ఆ త్యాగానికి ప్రతీక అనట్టు రంజాన్ అంటే ఖరాన్ అవతరించిన నెల అది కురాన్ అనేది పవిత్ర అంటరంట ముస్లింలకి అది అవతరించిన దినం ఏంటిది ఖురాన్ ఆ తర్వాత బక్రీద్ అనేది ఏంటిది బక్రీద్ లో మనం ఏం చేస్తామంటే త్యాగానికి ప్రతీక అంటే ఒక ప్రవక్త తన కొడుకుని త్యాగం చేయడానికి అల్లా కోసం త్యాగం చేయడానికి తీసుకువేళ్తం దానికి ప్రతీకగా మనం బక్రీద్ అనేది జరుపుకుంటాము అవును చాలా గొప్ప
అట్లా అంటే మామూలుగా అట్లా చేయడం అంటే అసలు ఎంత బాదుంటది
అవును తన సొంత కొడుకుని ప్రాణాన్ని త్యాగం చేయడానికి భగవంతుడు నా కోసం మీరు ఎంత ప్రేమ నా మీద ఎంత ప్రేమ ఉంది మీరేం త్యాగం చేయగలుగుతారంటే అతను అతని దగ్గర ఉన్నయి ఒంటెలు ఉంటాయి కొన్ని వేల ఒంటెల్ని త్యాగం చేస్తారు తేగం చేసినా మళ్ళీ కళలో వ చ్చి ఇంతేనా నీ ప్రేమ మరి ఏం కావాలే నా సర్వ ఆస్తి ఇస్తా అని సర్వ ఆస్తి దానం చేస్తారు అయినా కుదరదు అయినా ఇంతేనా నీ ప్రేమ అని అడుగుతే ఏం కావాలంటే నీకు మనసుకి దగ్గరగా ఉన్నా ను ఆప్యాయతంగా చూ ఏదైతే వస్తుందో ఆ వస్తువు నా కోసం సమర్పించు అంటడు అతనికి ఎవరు ఆప్యాయంగా చూసుకుంటురు వాళ్ళ కొడుకు అరవై సంవత్సరాలలో పుట్టిన కొడుకు అతను ఆ కొడుకును తీస్ పోయి బలి ఇయ్యడానికి తీసుకుపోతాడు దేవుని కోసం
ఇగ అంత ప్రేమ అంత ప్రాణానికి ప్రాణమైన కొడుకు
ఆ తీసుకోవదు అంటే అక్కడ భగవంతుడు అతని ప్రేమని పరీక్షిస్తాండు
అంతే అంతే ఆ
అతన్ని బలియడానికి పోతే అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు ఒక దూతని పంపించి ఒక మేకని పంపిస్తాడు పంపించి ఆ పిల్గాన్ని జరిపేసి ఈయనే ఆ మేకని కోపిస్తాడు కోపించి అప్పుడు కళ్ళ గంతులు కట్టుకుంటాడు అన్నటు ఆ ప్రవక్త కట్టుకొని అతను కొడుకుని బలి ఇయడానికి తీసుపోతాడు పోతే అట్లా కళ్ళ గంతలు కట్టుకొని ఇట్లా కత్తి ఇట్లా మెడ మీద పెట్టి తిప్పంగానే ఆ బాబుని జరిపి బాబు స్థానంలో మేకని అక్కడ పెట్టడం జరిగింది
అంటే కన్న తండ్రినే
అల్ని కన్నా కొడుకుని
ఆ అదే కన్న తండ్రి కన్న కొడుకుని చంపడానికి అట్లనే కదా
తీసుకోపోతారు తీసుకోపోతే అప్పుడు బాగోద్ని అంటడు ఆ ఇబ్రాహీం మీ యొక్క ప్రేమ చాలా గొప్పది ఆ మీ కొడుకు చూస్కో పక్కనే ఉన్నాడు ఆ మీ కొడుగు స్థానంలో ఒక మేకని తెచ్చాము ఆ మేకని మేము బలిచ్చాము ఇదే విధంగా ఖరీదు రోజు ఏం చేస్తున్నారుంటే మేకని బలించి పేద ప్రజలకు పంచస్తారు